హలో
హలో
హాయ్ అండి
హాయ్ మేడం
బాగున్నారాండి
బాగున్నా మేడం మీరు బాగున్నారా
ఏ బాగున్నాండి
అవునా ఏం చేస్తున్నరు మేడం చాలా డేస్ అయినట్టుడి కాల్ చేసి ఉ
అవునండి
ఏం చేస్తున్నారు మేడం బిజీగా ఉన్నారా బిజీ వర్క్ లో ఉన్నారా ఏమన్నా ఏంటి మేడం
ఆహా లేదండి అయితే ఫ్రీగానే ఉన్నా
అదే ఈ మధ్య కాల్ చేసుకుంటరు కదా అనేసి అడుగుతాను మేడం అవునా ఆ ఏం చేస్తున్నారు మేడం ఇ సంగతులు ఎట్లుంది మేడం వాతావరణము ఉఊ
మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఆ అండి
ఉ ఇంట్రెస్ట్ మేడం
మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు
ప్రభాస్
వావ్ సేమ్ ప్రభాస్
ఓ ఇట్లా కలిసిపోతున్న మేడం ఇద్దరి ప్రభాస్ పిచ్చి ఫ్యాను నిను
నీను పిచ్చి ఫ్యాన్ అని కావచ్చు కానీ ఫ్యాన్ అలా అని చెప్పేసి అందరికిీ కాదు ప్రభాస్ ప్రభాస్ అంటే ఫేవరెట్ హీరో అంతే ఇగ
మ్ చాలా లైక్ అంటున్నవ్
చూసారా మరి రాజా సాబ్. యా ఫస్ట్ హఫ్ బాగుంది. సెక సకండ్ హఫ్లో కొంచెం ల్యాగయింది.
అవును మేడం.
మీ ఫేవరెట్ మూవీ ఏంటిది ప్రభాస్ది.
వర్షం.
ఓ నైన్టీన్ బ్యాచ్చా అయితే
వర్షం ఇష్టం మేడం నాకు
నైన్ంటీస్ ఓకే. బాగుంటుంది కానీ ఏం బాగుంటదండి. ఓకే. అప్పట్లో బానే ఉండేది. ఇప్పుడింట్రెస్ట్ దొబ్బింది. నాకు సలార్ మూవీ ఇష్టం.
సలారిష్టమా మ్ హు
హీరోని హైప్ చేసి చూపిస్తే ఆ సినిమా ఉండేది.
ఆ బాగుంటది అది కూడా బాగుంటదాండి.
అండ్ దేవరా కూడా ఇష్టం నాకు
మ్ హు విజయ్ దేవరకొండన
దేవర దేవర మూవీ
మూవిన అహా ఎన్ టీ ఆర్దా
మ్ ఈ రెండు నా ఫేవరెట్ మూవీస్ లేకపోతే యాక్టర్ ఫేవరెట్ వచ్చసి ఈయన ప్రభాస్.
మ్ హు హిరోయిన్స్.
ఏయ్ హీరోయిన్స్ నాకేవ్వరిష్టం లేరండి.
ఉండు మేడం హీరో ఇష్టమున్నప్పుడు హీరో కుడుండాలే హీరోయిన్ కూడా ఉండాలి కదా
నాట్ ఇంట్రెస్టెడ్.
హా హ
నో మీకు
నాకోచ్చేసి మొన్న దాకా నాకోచ్చేసి అంటే ఉన్నారు కాక్పోతే ఇప్పుడంత లేరు అప్పుట్లో ఉండే స
ఓకే
చెప్పనా ఆమె శ్రీ లీలా
ఓహో పాపం ఆమె మీద కూడ బాగా ట్రోల్ల్స్ చేస్తున్నారు.
మ్మ్
ఈ ఉస్తాద్ మూవీ తర్వాత
అవునా. ఆ సాయిపల్లవి కూడా బాగుంటుంది కదా అంటే ఆమె ఆటిట్యూడ్ అనేది కానీ సినిమాలలో మంచిగా పద్ధతిగా అట్ల బాగుంటది కదా
అవును.
ఆమెది కూడా బాగుంటుంది. ఆమెది కూడ ఇష్టం. పర్టికులర్గా ఇష్టమని నీలానే పర్టికులర్గా ఇష్టం అంటే ఒక వేర్ లేదు ఇప్పుడంతా కొత్త కొత్త వాళ్ళోస్తున్నారు కదా మేడం
అవునండి. అదర్ కంట్రీ మూవీస్ చూస్తారా మీరు
అంటే అదర్ కంట్రీస్ అంటే మామూలుగా అంట్ అంటే మాములు ఇంట్రెస్ట్ అనిపిస్తే చూస్తా మేడం అంత ఇంట్రెస్ట్ చూపించను. ఏదో అప్పుడాన్నట్లా
ఏమేం చూసారు
ఏమంటాం మేడం అది ఏమంట్రు స సల్మాన్ ఖాన్ అన
అది అదర్ కాంట్రిది కద
అంటే మనకంట్రే కానీ మామూలుగా అట్లా అలాంటి సినిమాలు చూ స్తా అదర్ కంట్రీస్ అంటే ఇక ఇంగ్లీషు మూవీస్ అట్లా మనం అట్లట్ల ఏం అంతా చూడంలే మేడం
ఇంగ్లీష్ అనే కాదు ఇది స్క్విడ్ గేమ్
హ్మ్ నేను చూడ్లే మేడం మీరు చూశారా మన మేడం మన కంట్రీవే చూడ్డానికే సగం టైం సరిపోతుం పిల్లలకి యాడ కంట్రీ వే
కానీ చూస్తున్నారు ఎందుకు చూడా
ఆ చూస్తున్నారులే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని చూస్తున్నారు నేను చూస్తున్నలేను చూస్తే బెటర్ ఎందుకనంటే దాంట్లో మెసేజ్ ఏముంది ఎట్లా ఉంది అనేది కూడా మన
ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది హైప్ అయితే అది దానికి ఫ్యాన్ అయిపోతున్నారు
పోతున్నారు అవును
హ్మ్
చ్చింది కదా మేడం న్యూ మూవీ మన ఏమంటారు పవన్ కళ్యాణ్ కాకుండా నేమ్ రావట్ల ఐడియా రావట్ల మేడం సడన్‌గా అసలు ఆయన కూ అంటే మామూలుగా తెలుగు హీరో కాదనుకుంటా ఆయన టోన్ అవుతుంది కదా పాడ్ల
అయనా ప్రీవియస్ మూవీ ఏమన్నా తెలుసా మీకు
ప్రీవియస్ మూవీ ఇంగ అంత ఐడియా లేదు మేడం నాకు చూస్తే కదా నేను అన్న ఎందుకంటే చూడ్లే ఎప్పుడు ఏమంటారు మన దేశం కోసం అనేది ఒక మెసేజ్ అనేది ఉందంట బాగుందంట కదా ఎస్ దురంధర్
ఆ చూసా నే కంప్లీట్ అయిపోయింది అ మవీ చూసాం అయితే ఒక మన మన కంట్రీలో ఒక పర్సన్ వాళ్ళ డాడీ మిల్ట్రీ ఇయర్‌లో చేస్తాడు సెకండ్ హాఫ్‌లో చూపిచింది
హ్మ్
సెకండ్ హఫ్ అంటే ఇంగ సెకండ్ మూ పార్ట్ టూలో ఫ ఫస్ స్ట్ మూవీ డైరెక్ట్ అక్కడ ఒక సీక్రెట్ ఏజెంట్ గా వెళ్ళి అక్కడ ఒక పార్టీలో జాయిన్ అవ్వడం ఒక ఏమంటారు రౌడీ షీటర్ రౌడీ షీటర్ అక్కడ వాళ్ళే పొలిటీషియన్ ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఆయన్ని చంపేసి కొన్ని ఇండియాకి జరిగే కొన్ని బాంబ్ బ్లాస్టర్స్ లేకపోతే ఏమన్నా అటాక్స్ అవి ఆ ఒ ఒక్క పర్సన్ ద్వారా జరుగుతాది అన్నమాట రెహమాన్ డేకాయత్ సో ఆయన్ని చంపేస్తాడు ఆయన చంపిన తర్వాత ఇంగా అది మొత్తం ఇంగ చాలా ఉంటది కాక్పోతే నేను జస్ట్ ఒక ముక్కలో చే ప్పేస్తున్నా ఇది ఫస్ట్ ఫస్ట్ పార్ట్ వన్ యా ఇది ఫస్ట్ పార్ట్ వన్ సెకండ్ పార్ట్ లో ఏమంటారు వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత ఇంగ ఆయనే ఒక లీడర్‌ గా ఉండి వాళ్ళ దాంట్లో కలిసిపోయి మన ఇండియాకి ఏమేమి ఇది మ మనీ కరెన్సీ ఉంది ఆ కరెన్సీ మనకి మార్చారు కదా మోడీ టూ థౌజండ్ సిక్స్టీనో టూ థౌసండ్ ఫోర్టీన్ లోనో అది దీనికోసమే మార్చాడు ఎందుకంటే పాకిస్తాన్ నుండి ఫేక్ కరెన్సీ అది దాదాపు సిక్స్టీ క్రోట్స్ సో సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ అలా వచ్చేసరికి సో అది తెలిసి ఆ ఏజెంట్ ఇక్కడ ఇండియా అన్న ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సో అది వాళ్ళ చేతులు అలా అని చెప్పేసి ఆయన డైరెక్ట్ అక్కడ ఆ అంటే రూట్ తెలుసు ఎక్కడి నుంచి వెళ్తుందని రూట్ ఈయన హీరో తెలుసు అంటే ఏజెంటె పాకిస్తాన్ లో విన్న ఏజెంట్ కి తెలుసు గాని ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ ఆయన దొరికిపోతాడు ఎందుకంటే వాళ్ళు కొంతమందికే తెలుసు కాబట్టి పైగా వన్ బై వన్ అలా వాళ్ళ దాంట్లో క్రిమినల్స్ అంటే ఇలా వాళ్ళు దాంట్లో వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి సో ఈయన మీద డౌట్ వస్తుందని చెప్పేసి సో అలా కరెన్సీ వ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థౌజండ్ నోట్స్ అలా బ్యాన్ చేసారనమాట
ఆ ఆహా
ఆఫ్టర్ దట్ ఇలా కొన్ని కొన్ని చేసిన తర్వాత ఫైనల్గా ఆ ఆయన ఇక్కడకి వచ్చేస్తాడు మన ఇండియాకి కూడా వచ్చేస్తాడు
ఉ
యా
ఇప్పనికైతే చూసేసారు మోరు అంటే చాలా గుడ్ మేస్జ్ అనేసి అన్నారు మన మాల
గుడ్ మెసేజ్ కాకపోతే ఆ ఎందుకు ఇలా అంటే లైక్ ఏమంటారు ఇప్పుడు ఈ జనరేషన్ లో మాత్రం తీయొద్దని నా ఫీలింగ్ ఎందుకంటే అందరూ మోటివేట్ అయ్యి
ఎంటి మేడం
అందరు మోటివేట్ అయ్యి ఇలా చేయ్యాలి అలా చేయాలని చెప్పేసి సమ్ ఏదో కరెక్ట్ వే లోనే సినిమా పోట్రే అయింది కాకాపోతే మ మనం ప్రజలు ఏం చేస్తారు మన పీపుల్ ఏం చేస్తారు అది రాంగ్ వే లో తీసుకొని రాంగ్ వే లో తీసుకొని పోతారు
అవునవును మనకున్న అదే కదా మన ఉన్న సైకాలజీ కి ఉన్నదాన్ని చూపయడం కంటే దాన్ని ఇంకా వేరే చూపి ఉంటారు మనోళ్లు
అవును
కాకపోతే బాగా తీసారు అసలు
ఆ మేము ఫవన్ కళ్యాణ్ సినిమా చూసాం ఉస్మాద్ భగత్ సింగ్ ఆ బాగుంది అది కూడా బాగుంది మేడం అంటే ఇక్కడన్నా మంటలో నార్మల్గా ఫైర్ ఎక్కువ ఉంటది అలా ఏమంటారు అంటే ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఫైర్ అంటే ఆ అక్కడ కంపల్సరీ ఏందనే చూస్తాడు అన్నట్లూ ఆయన
ఈ మధ్య ఎందుకో పవన్ కళ్యాణ్ మూవీస్ అన్ని ఫ్లాప్ అయితున్నాయి
ఇదంతా ఫైర్ ఉండదు ఇందులో బాగా
అయిన ఫ్లాప్ అయిందిగా
మరి అంటే ఎక్కువ ఫైర్ పెట్టిండు ఎక్కువ ఫైర్ పెట్టిండు అంటే చి చి అంటే అంటే ఆటిట్యూడ్ అనేది అయాన రీయల్ ఆటిట్యూడ్ అనేది చూపించు
ఏం అసలు ఈ మధ్య ఏ మూవీస్ చుడాలో అర్ధం కావట్లే ఈ ప్రజలకి
అంటే మంచి మెసేజ్ వుంది మేడమ్ ఎందుకంటే ఆ ఏమంటారు కొరిన్ని ఒకరి ప్లేస్ ని తీసుకోవడం కోసం రాజకీయ పరంగా ఒక మనిషిని చంపడానికి మ కాట్లేదు ద్గర నా ఒక మెసేజ్ అన్నది పాస్ చెయ్ బాగుంది అది బాగుంది మెసేజ్ అన్నది అంటే డబ్బు ఉంట ఓకే మేడం మేడం